హలో
మ్
నీను మ్ అని కొంచెం గట్టిగా జోష్ తో మాట్లాడు వినపడుతుంది కొంచెం గట్టిగా మాట్లాడాలి జోష్ ఫుల్ గా మాట్లాడాలి
అలాగే నేను ఎలా మాట్లాడిన నా సౌండ్ తక్కువే ఇనపడ్తదిలే
చేసింది ఇప్పుడే కదా ఫస్ట్ కాల్ కి ఇలా నీరసంగా మాట్లాడుతున్నావు
ఆ
ఏంటి తెలుగు తెలుగు ఇవ్వడం ఏంటి
తెలుగు నాలుగు బుక్లు ఇచ్చాడు
అంటే లాంగ్వేజా
ఆ లాంగ్వేజెస్ ఇచ్చాడు
అంటేదా ఇప్పుడు ఏం గ్రూపు ఇచ్చాడు నీకు
గ్రూపా ఏంటి బిఎస్స బిఎస్సి
బిఎస్సి ఇచ్చాడా ఇంకా శుభ్రం కెమిస్ట్రీయా మ్యాత్స్ కంప్యూటర్ సార్
లేదు అన్ని లాంగ్వేజెస్ే ఇచ్చాడు నాకు నాలుగు ఇచ్చాడు అది కూడా
అన్ని లాంగ్వేజెస్ అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఎం ఉన్నాయి అంటున్నానే
మెయిన్ సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్ సైన్స్
అందులో మ్యాథస్ లో కెమిస్ట్రీలో ఏం లేవంటంటి కంప్యూటర్స్
ఏేమి లేదు
ఫార్త్ సేమ్మే ఉంటది ఫార్త్ సేమ్మ సెకండ్ సెమ్మ తర్డ్ సెమ్ మన మధ్యలో ఏదో రాస్తుంద అని కూడా మొత్తం అందరికి బీకాం కి బిఎస్సి కి మొత్తం అన్ని గ్రూపులకి ఒకటే సబ్జెక్ట్ తుంటయి అంది కదా!
ఆ
అదే అయి ఉంటది. అంటే నీకు ఫో ఫైవ్ సెట్స్ ఇచ్చాడు. ఇప్పుడు
ఫైవ్ సెట్స్ ఫోర్ బుక్స్ సెట్ కు ఫోర్
తెలుగు బుక్లు నాకు ఇచ్చేత్తవేంటి ఫైవ్ తెలుగు
హ్ ఏ తెచ్చుకోరా ఇంకెళ్ళి నువ్వు అది ను తెచ్చుకోకూడదని నిర్ధారించు ఉన్నరేంటి
నేన్ నేనంటే నిర్ధారించుకున్నాను తనంటే రేపు చెందంట కాల్ తెలుగంటే నువ్వు రాయలేవని ఒక్కొక్కటి అన్నానే సెట్ లో ఒక బుక్ తెలుగొచ్చింది గదా అలా
బ
ఓ సెట్ లో ఒక్కో తెలుగు బుక్ మొత్తం ఫైవ్ సెట్ నాకీచ్చేయి అంటున్నాను నీకు ఆ బుక్ల అన్నీ అయ్య లోపు నేను ఐదు బుక్లు రాత్తాను.
ము ఆల్రెడీ ఫస్ట్ తెలుగ మొదలెట్టాను మెల్లిగా రాసుకున్నాని ఫస్ట్ రోజు ఎలాగో నా బుక్లు అవ్వవు కదా!
అందుకని మొదలెట్టడమే తతీగా మొదలెట్ట అంటవా అడ ఇరవై తొమ్మిదో తారీకు దమ్మన్నాడని జెప్పి
అవునా ఇరవై తొమ్మిదో తారీఖు అంటడు గానీ పర్లేదు ఒక రోజు ఎక్స్ట్రా ఇత్తడు గదా
ఏమో లాస్ట్ కోచ్చేసినయి గదా!
వాడే ఇచ్చాడమ్మా నాక్ నాకు ముందే బాగానే ఇచ్చాడు
ఊ ఇంక నాకు మాత్రం ఇగో హట్ చేసిందమ్మా ఆ అక్క నేన్ చేయను అనిపించింది మళ్ళీ మాజ్యాహనం సాయంత్రం ఇందాక చెయ్యాలనిపించింది సర్లే మెసేజ్ పెడదామా అక్క బుక్స్ ఉన్నప్పుడు చెప్పక్క అని అందాం అనుకున్నాను ఎందుకొద్దు ఇంకా అడగొద్దు ఇంకా ఇలయల్ ఇలా ఇలా అడుకుని అడుకుని లోకవైపోతున్నాం వద్దు అని జెప్పి కొంచెం స్ట్రాంగా డిసైడ్ అయ్యానన్నమాట
మనకి ఎప్పుడు ఉండేయం గదా అవమానాలు పర్లేదు ఎళ్లొచ్చు
ఆ తర్వాత మళ్ళ అనిపించిందే దాని అవమానాలతో పోలితే నాయి కూడా ఒకటైనా పర్లేదు కదా నేను అనిపిచ్చింది. అలా అయితే అదేంది ఆ ఆ ఏం చెయ్యాలి అసలు అలా అయితే నేన ఎంత ఫీల్ అయిపోతున్నాను అనిపి సింధు కొంచం సేపు
అప్పుడు నేను అలాగే కదా తిట్టుకోని నేను ఎల్ల బాబాయి ఇంకా అలా అంటుందా అక్క అన్నాను.
అనుకన్న కోపం వోచ్చేసింది పోద్దున్న కాదే మొన్న ఇప్పుడు శనివారమే ఎప్పుడో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిపోతామని తీస్తా మా రోజు మొత్తం భూజు పట్టి బక్స్ అన్ని దులిపేశాను శుభ్రంగాను అంతే అయిపోయింది. ఈ రోజంతా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఖాళీగానే ఉన్నాను ఫోన్ తోనే కూర్చున్నాను ఏం చేసానో తెలీదు కానీ ఒక్క సినిమా కూడా చూడలేదు
ఏదో నేను ఒక సినిమా చూసాను కేరళ సినిమా ఎప్పుడు అయ్యే చూస్తాను కదా
నువ్వు అదే ఎత్తుకుంటావు కేరళ మలయాళం తమిళ
కేరళ అంటేనే మలయాళమే మలీ మళ్ళీ మలయాళమే చూస్తాను
ఏదో అన్నంలేండి అవును అన్నం కాదే అన్నాం లేండి. అంటున్న
ఉహ్
బై మిస్టేక్ వచ్చేసింది. అని ఫ్లోలో కాదు నా దగ్గరే ఏం ఉంటాయే మెటీరియల్స్ నన్ను అడుగుతుంది ఏంటి ఆది అమ్మాయి మీ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గరో సీజిఎల్ ఉంద అంట కాద సిజిఎల్ బుక్ ఎవరో ప్రిపేర్ అవుతున్నారని చెప్పావు కదా
హ్
ఆడ గివే ఉంటుంది. ఎవరు దీన్ని అదే సీజీ ఎల్కిని సి హెచ్ ఎస్ ఎల్కి వీటికి ఎస్ ఎస్సి కి ప్రిపేర్ అవుదమ్మా అది బ్యాంక్ ఎగ్జామ్స్ కే ఓన్లీ దానికే ప్రిపేర్ అయింది. దాని దగ్గర మేట్ మెటీరియల్స్ ఉండవు ఉన్న ఒక మెటీరియల్ నాకు ఇచ్చేసిందని చెప్పాను అది కూడా ఎంటిఎస్ ఇచ్చిందని చెప్పాను అంటే ఎమ్టి ఎస్ది నా దగ్గర కూడా ఉంది. కదా నేను కూడా కొనుక్కున్నాను కదా అదయితే వద్దులే అంటుంది.
ఏం టి ఎస్ ది శోరూమ్ ది చింది అప్పుడు ఒక పెపేశ్వర అయిపోయవు అదే కదా
అవును అదే అందులో అన్ని బిట్స్ వైజ్ బిట్స్ వైజ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఉంటాయి. అందులో ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగినయి అన్నిని
హ్
అసలు ఆ ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఉన్న ఉన్న పేపర్ అన్ని ఉంటాయి. ఇంకా అందులో ఇప్పటి వరకు ట్వంటీ వన్ వరకు ఉన్నట్టు ఉన్నాయి అందులో మద్యలో ఈ త్రీ ఇయర్స్ ఉండావు త్రీ ఇయర్స్ అంటం చూడు ఫైవ్ ఇ
యర్స్
ఫైవ్ ఇయర్స్ వి ఉండవూ ఏగిరీపోయింది. మల్లి అయ్యి మల్లి నేను వెల్లి గూగుల్ లో పిడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ స్ ఏంటి ఏం చేయ్యలో అర్థం కావట్లేదు క్లంజి క్లంజి అయపోతంది. నాకు కొంచెం సేపు ప్రిపేర్ అవ్వాలి అనిపత్తంది. స్ట్రాంగ్ గా కసిగా కొట్టాలి అనిపత్తుంది. కొంచెం సేపు ఏమో నిరసం వచ్చస్తుంది సర్లే వద్దులే ఇంక ఇంతేలే మనము మనం ఏం సాధించలేము లే ఎందుకులే పొడుకో అనిపిస్తుంది.
లేదు అన్నింటికి అవమానాలు పడుతూ ఉంటాము ఏంటి ఏదో ఒకటి సాధించాలి. ఏంటి అప్పుడ చెప్తూ మానేసాను ఏంటి ట్వంటీ నైన్ మూవీలో మళ్ళీ ఏంటి పెద్ది సినిమాలో ఈ రెండిట్లో గుర్తింపు గుర్తింపు అంటంటే నేను ఏంటి ఈ నాకు ఈ ఎగ్జామ్ లో గుర్తొచ్చింది మనము ఏంటీ ఎగ్జామ్ పాస్ ఏంటి రాసి పాస్ అయిపోవాలి హ అనుకున్నాను.
హ్మ్మ్
అ
బానే ఉంది. మూవీస్ చూసి వీడియోస్ చూసి మోటివేషన్ తెచ్చుకుంటే అయి టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉండవు. అందులో పాపమా అది తెగ ప్రిపేర్ అయిపోది ట్వంటీ నైన్ మూవీలో అదో మలయాళి దేనికమ్మా ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కమ్మా తెగ కష్టపడతదమ్మా అది అంత అంతలా కష్టపడినందుకు అన్నా ఆడ అసలు అరగంటలో మొత్తం ఫ్లాప్ తీసేస్తాడు పాపం దాన్ని కలవకుండా వెళ్ళిన ఆన్ని కలవకుండా వెళ్ళినా అది ఎగ్జామ్ పాస్ అయిపోదు నేమునే
అవును
దాని ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది
ఆ
డే అండ్ నైట్ తెగ ప్రిపేర్ అయిపోద్దమ్మా
ముందురోజు మంచి కొద్ది తర్వాత రోజు అప్పటికప్పుడు గుర్తచ్చీఎల్లిపొద్ది హీరో దగ్గరికి వాడేమో ఓహ్ తెగ తిట్టేస్తాడు
అ చూడు అది కూడా ఎగ్జామ్ రాసేసిన తర్వాత తాపీగా వెళ్ళి గొడపడచ్చు కదా చక్కగా ఒక ఆ జాబ్ జాబ్ కూడా దానికి వచ్చేది అందంగా అయన్నీ మానేద్ది ఎక్సామ్ ముందు ఎల్తది ఐపోయిందంటే హాల్ లో కల్లుతిరిగి పడ్తది
అలాగే చేస్తే అప్పుడే ఎగ్జామ్ అయిపోయి ఉంటే క్లైమాక్స్ మనకి సరిగ్గా రదు కదా మరి
హ అందుకే ఈ డైరెక్టర్ ఎదో డుతత ఉంట అడేమో ఏదోటి సాధించాల సాధించాలని మొక్కలు అయి చెరువులు ఇయ్యి తోడుకుంటా ఉంటారు బాగుచేస్తా హుంటాడు కదా
ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటిది అసలు సినిమా అంతా ఒక స్టోరీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు మొత్తం చేసాడు పిచ్చోడిలాగా అదంతా ఒక చిన్న స్టోరీ వేరే స్టోరీ లాగా ఉంది. ముక్క కలిపినట్టు ఉంది అది కూడా
అవును కానీ అది కాకుండా ఆడుకోవడానికి ఏదన్నా చేసుంటే బాగుండేది. చెరువుల గురించి ఇీట్ల గురించి వల్ల అమ్మోకదమ్మ ఎక్కడుంటే అక్కడ మొత్తం మన్ని శుభ్రం చేసొద్ది.
ఇంకా హీరోయిన్ చెప్పింది వీడి ఇంకా అలాగా అందరితోనూ తెచ్చుకున్నట్టు
అవును తను ఫస్ట్ చాలా సైలెంట్ ఉంటడే లైఫ్ లో ఏమిీ లేదు అ త నార్మల్ అనుకున్నప్పుడు ఈ జాబ్ ఈ లైఫ్ డైలీ రొటీన్ అయిపోయింది. ఆసిటిస్ ఉందని ఇంకా అలా లో ఫీల్ అవుతాడు అప్పుడు వస్తాది హీరోయిన్ అది జాబ్ లో జాయిన్ అయ్యి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోదాం అనుకుంటది.
ఉ
హీరోగాడి ఫ్రెండ్గాఫ్రెండ్ గాడు అంటాడుగా అయ్యో డైలాగ్స్ సెప్తాడు. మనీ మనీ ప్రాబ్లం వల్లే విడిప. ప్ర నీద చెప్తానంటే ఇంకంతే. ఆయిపోయింది కానీ డన్స్ మాత్రం బాఏతున్నారు పిల్ల చే. ఇళ్లతోటి ఇలాతోటి అలతోటి ఇంతోటల్ కళ్ళు ఇళ్ల తిప్తాది భలే ఉంటదా.
ఆ అందరూ ఏంటి ఇన్స్టాగ్రామ్ లో నా. అంటే ఒక రష్మిక ఇంకొకటి ఎవరో ఇంకొక ఎవరో హీరోయినంట అయి లేదు. అందరిలాగే ఈ అమ్మాయి కూడా ఫేమస్ అయిపోంది. ఎక్స్ప్రెషన్స్ బాబోయ్ తెగ ఈరగ తీసేస్తుందే. అయ్యో పోపెడర్మరమ్మ దాన్ని.
అవును. శ్రీలీలాకి యాక్టింగ్ అంత బాగోదు గాని డాన్స్ బాగా అడ్తది గాని. ఆ ఈ అమ్మాయి బావుంది కానీ యాక్టింగ. ఎక్స్ప్రెషన్సస్క్స్ కొన్ని కొన్ని సీన్ లో చాలా బాగుందం. పెద్దదే.
ఉ చాలా సినిమాల్లో వోచ్చింది గాని ఈ సినిమా అనేది బాగా అందరికి తెలిసిందే. ఉది ఈగో ఈ అమ్మాయి కూడా ఒక హీరోయిన్ ఉందే.
అవును. ఏంట ఇప్పుడు ఎగ్జామ్ కి తను తెగ ప్రిపేర్ అయిపోతుందే ఆ అమ్మాయి. చూడ్డానికి పైకి తింగర బుచ్చిలా ఉంటదే లోన ఎంత మ్యాటర్ ఉందే బాబు మాట్లు చూత్తే పైకి మాట్లాడిన మాట్లు చూత్తే. మనము ఎవరన్నా మాట్లాడినప్పుడు అ అమ్మాయి మాట్లాడిందనుకో. ఇ అమ్మాయి తింగరిదానిల్ల ఉంది ఏంటి ఇలా మాట్లాడుతుంది లోకజ్ఞానం లేనట్టో అ. అనుకుంటారు చూసినప్పుడు కానీ బాబాయ్య అమ్మాయిల మ్య. రున్నే బాబు ఏంటి డోక్రా గురించి మొన్న ఏదో అన్నాను కదా. ఓ ఐదింటికి సీయళ్లు ఏయ్యో ఉంటారు గా అళ్ళు కనీసం అయ్యన్న వోత్తయ్. అ హే మనకి రావు దీనికి దానికి అని బాబోయ్. అందులో డప్త అంత చెప్పిందే బాబు నాకు అయి బాబు ఈ పిల్లకి ఇ గూడా తెలుసరా నా ఆయన. చాలా ఉందిరా మ్యాటర్ అనిపించింది. కానీ మాట్. క్లాటింగా ఏదన్నా అయితే స్పష్టంగా మాట్లాడుతది క్లియర్గా. ఆ రోజు రికార్డులాల్లో తప్పు రాసిందని జేప్పానా. అదే నువ్వు నేను ఆ ప్లేస్ లో ఉన్నానుకో. ఏం చేసా మ్మ ఆల్లే ఇచ్చారు గదా అంటే ఆ అమ్మాయి ఇచ్చింది నేనేం చేయను. ఆల్ ఏందు వాళ్ళు ఎ ఏదిస్తే అందులోనే రాస్తాను నేను అయన కొంచమో. పోగరుగానీ అదేం తప్పలేదు అన్నట్టు చెప్పింది అదే మనం అనకో అ తెలి. ఇగా మనమే చేసేస్తామేమో అని కొంచం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోకేళ్ళిపోతా. కానీ తన మీద తననికి ఎంత కాన్ఫిడెన్సే.
అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏంటి పాస్ అవ్వగలం చేయగలం.
మరి వాళ్ళ అమ్మగారు జ.